హలోమ్
హలో
ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.
ఏం చేస్తున్నారండీ.
ఏం చేయట్లేదండి ఖాళీగానే ఉన్నా అండి
నిదురపోతున్నారా ఏందండి
ఆ ఊరికే పడుకున్నానండి
మీ పాప నిద్రపోయిందండి
మా పాప పడుకుంటుందండి
పడుకుంటుందా ఉ ఏం చేస్తున్నారండి ఇంకా
ఏం చేయట్లేదండి ఖాళీగా కుచ్చున్నానండి ఏం చేస్తున్నారు ఉ ఎక్కడికి వెళ్ళారండి ఇంటికి ఎళ్ళారా ఉ తిన్నారా అండి
తిన్నానండి
ఏమేమి చేసారండి వాళ్ళ వెరైటీలు ఏమవుస్తారు మీకు
వెరైటీ ఏం లేదండి మామూలు బెండకాయ కూర్రలు ఇ చేసరండి
హ
దోండాకాయ పచ్చడి బెండకాయ పోరైస్వరండి ఇంకానా అండి సంగతులు
చెప్పాలండి మీరే
మీరే చెప్పాలండి మా కాడేమి ఉన్నాయండి మేము ఏదో అటు ఇటు తిరుగుతా ఉన్నామండి
అ
ఇంకేంటండి సంగతులు వెళ్ళాలి కదండి మరి వెళ్ళినప్పుడు ఇటో తిరుగు అల్స్ వచ్చది
అ అదే తిరుగుతున్నామ అండి కాయంద అండి
ఇంకా ఏముందండి ఏం లేదండి అందరు న్నారండి ఏదో ఒక టూర్స్ కి బీచ్ కి అది ఇడ వెళ్తున్నారు మేము ఏ టైన్నా వెళ్నా అండమా బతులు కుదరట్లేదు ఏం చేయాలో అర్థం కాబట్ద అదేనండి చూస్కొని
అన్నీ పనులు ఉంటాయి కదండి
హ అద పండ్లు పండ్ల అంటే ఎప్పుడు ఉంటయి కదండి కొద్దాకలం అనుకోతం హాలిడేస్ రావు కదండి పిల్లలకి పనులుంటే పనులు అంటే ఎప్పుడు ఉంటాయండి ఏ అంటే పిల్లలు ఇప్పుడు హాలిడేస్ ఫ్రీగా ఉంటారు పిల్లలు కొంచెం అలా అలా కొంచం పాపం వాళ్ళని తిప్పుకొస్తే వాళ్ళ కూడా ఫీల్ బాగుంటుంది కదండి. మనకి ఎప్పుడు పనులుండేయి కదా ఎ రోజులు నాలుగు రోజులు అ నాలు రోజలిట్టు ఏదో ఒకటి ంచెం వాళ్ళు ఎక్సైట్ య్యే ప్లేసెస్ కొంచెం తీసుకెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నానుంత్ తే
మరి ఏడికి వెళ్ళాలినుకుంటున్నారండి మీరు
ఏదో మా పాప ఏదన్నా ఇష్టపడితే ఎక్కడి చోటకు వెళ్దామ అని చెప్పి అనుకుంటు
ఏడికండి
మా పాపకి ఏదన్నా ప్లేస్ చెప్తే తను చెప్తే వెళ్దాం అని చెప్పుకుందండి
మరి మీ పాప ఏ ప్లేస్కి వెళ్ళాలని చెప్ మండి
మా పాప చెప్తుందండి బీచ్ కి వెళ్దాం అనిద్ది అక్కడికి ఇక్కడికి వాళ్ళ క్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామనతుంది
హ్మ్ మరి మీరేమ అనుకుంటున్నారండి ఏడికి వెళ్దాం అనుకుంటున్నారు
మా వారు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాల అనుకుంటున్నానండి.
మరి మీ వారు ఏం చెప్తున్నారండి వెళ్దామని చెప్తున్నారా కాదని చెప్తు
మా వారే ఎక్కడకి తీస్ కెళ్ళ రండి ఏదో తన కుదిరితే తీసుకెళ్తారు లేపోతే లేదు
ఏందండి
మా వారికి కుదరాలి కదండి బిజీ మ్యాన్ అయిపోతున్నారు. తను బిజీ పర్సన్ తనకి కుదురుతే తీసుకెళ్తారు తరండి
ఉమ్
ఎక్కడకన్నా తీసుకెళ్తారు తనకి కుదరాలిగా
కలవాలా కలిసిన దాన్ని బట్టి తీసుకెళ్తారులేండి వారు కూడా మరి వాళ్ళకి పనులు ఉంటాయి కదా
పనులు ఉంటాయండి కాదనట్లేదు ఎప్పుడన్నా మనమే పనులు అవాయిడ్ చేయాలి కొంచెం
చేయాలంటే ముఖ్యమైన పనులయి అన్ని ఉంట అండి ప్రతిదాన్ని అవాయిడ్
ప్రతిదాన్ని అవాయిడ్ చేయమని ఎవరు చెప్ తారు కానీ కాకపోతే ఎందంటే కొంచం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం హాయిగా ఉంటుంది కదా
ఆ చేసే టైం రావాలి కదండి చేయకుండా ఎట్ట ఉంటారండి దానికి సమయము సందర్భాలు అన్నీ అన్ని ఉంటాయి కదా ఉ దాన్ని బట్టి నడవాలి కదండి కాలాన్ని బట్టి నడవాలగా ఏదైనా
రావాలండి
ఉమ్ ఇంకా ఎంతండి
చెప్పాలండి మీరే
ఏమున్నాయండి
బాగున్నారా అండి ఎన్ని కూర్చ అన్నం తిని కూర్చున్నారా
ఆ కూ అవునండి
పండక్కు జరిగింది కదండి ఎలా జరుపుకున్నారండి
బాగానే చేసుకున్నామండి బక్రీద్ పండుగ
చేస్తారంండి భగవీత్ పండుగ రోజు
ఏం చేస్తారండి చికెన్లు మటన్లు వండు కొ తింటారండి
ఓ ఎలా చేస్తారండి మీకు తెలుసా ఏదనా చెప్తారా
చేసేది కదాండి మా మిస్టేస్ చేసిద్దాండి మేము తినడం అంతవరకేనండి
ఓ
మనం చే టార్గెట్
కూడా ఉండ కదా ఇలా ఇలా చెయాల ఏయయాలి అని నేనైతే నేనైతే మాములుగా బిర్యానీ చేయాలంటే ముందు చికెన్ అది మారినేట్ చేసుకుని పెట్టుకుంటానండి ఒక గంట హఫ్
ఆ
చికెన్ బాగా కడపో కొని కొంచెం పో కారం పసుకు బిర్యానీ మ కలావివి చెక్కలు వంగలు మొత్తం వేసి హ పెరుగు అది వేసి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకుంటారంండి కపు హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటాను ను పెట్టుకున్న తర్వాత మళ్ళీ వే అ దాంట్లో బియ్యం కడిగి పెడతాను కడిగి పెట్టిన తర్వాత మనం బిర్యానీ చే కోవాలి అన్నదాన్ని ఈ చికెన్ క పెట్ట ట్కోవాలి
హ
పెట్టుకున్న తర్వాత మనం ఒ పయ్యి మీద తట్టి పెట్టి అందులో వేసరి పోయాలి మనక ఎన్ని కావాలో నీళ్ళు అన్ని పోసుకొని అందులో ఈ స్పైసెస్ మొత్తం వేయాలండి బిర్యానీ మొత్తంతేలవంగా చెక్క పుదీనా కొత్తిమీరు అలా వెలి లుల్లి పేస్ట్ మొత్తం వేసి బాగా ఈసరి మరగాలి ఉప్పు కూడా వేయాలి బాగా మరిగి తర్వాత బియ్యం కడిగి పె కున్నా బియే వండలోల
ఆ
ఒక నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ టు ఉడికిన తర్వాత చెతయాలని దించిన తర్వాత బిర్యానీ హలో ప్పుడు చికెన్ మనం మ్యాగినేట్ వేసుకొని పెట్టుకుంటాం కదండి అది డైరెక్ట్ స్టవ్ మీదే పెట్టేసి కొంచెం అది వాటర్ వచ్చిది కదా అందులో వాటర్ వచ్చేదరక పెట్టాలండి స్టవ్ మీద ఆ వాటర్ కొంచం కొంచెం లైట్ గా ఇది అవుతుంది అనగా ఈ రైస్ నైన్ పర్సెంట్ కుుడుతుంది రైస్ వటి న తని మీద వెయ్యాలి ఒకఖలేర్లాగా వేసి పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ అలా వేయాలి మళ్ళీ ఇంకో లేయర్ వేయాలి పైన ఇంకో లేయర్ వేసి మళ్ళీ బిర్యానీ పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్ వేయాలండి దాని మీద వేసి ధమకి పెట్టేసి చేయాలి
ఆ
మూతకి ఉఊపిరాడకుండా పెట్టి పైన ఒక సట్ పెట్టేసితే వాటర్ పోసి అది దమ్మ అవుతుందండి ఒక ఒక పావు గంట అలా పెట్టేసేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పెట్టేసేస్తే
ఆ
దమ్ బిర్యానీ బాగుంటుందండి అలా చే అలా చేయమని చెప్పండి మీ వైఫ్ క ఒక సర
చెప్పానుండి మామై ఇలాగాపోయినా కూర కొర బిర్యానీ బ్యర్యానీ వండితుంంది అయినా కూడా మస్తుగా వండిద్దండి
హ బాగా చేస్తుందా అండి ఇలా అయితే
బాగా వండుడిద్దండి
ఉమ్ పోనీలేండి.
ఇంకా ఏందండి సంగతిలు.
నడుచుకుంటున్నారండి ఏముందండి మీరే చెప్పాలండి.
ఇంకా ఏమున్నాయండి ఏమి లేదు. ఇదండి.
ఉమ్ ఏంటండి ఇంకా.
ఇంకా ఏమున్నాయండి చెప్పు
యదన్నా కూల్ డ్రింక్ అన్న ఏద్
నేమో ఓటు బయట్. అంటున్నానండి.
మజ్జిగా అది ఏమన్నా తాగారా అండి.
ఆహ్ టౌన్లో తాగామండి.
ఉమ్
టౌన్లో తాగామండి. ఇప్పుడు ప్రస్తుతానికి హలో
ఆహ్ పోనీలేండి. ఇంకెంటాండి సంగతులు.
చెప్పాలండి మీరే.
ఏం చెప్తామండి అన్నం తిని కూర్చున్నామండి. ఖాళీగా కూర్చున్నాము.
ఆహ్ తిని తిని కాసేపయిందండి.
కొంచెం సేపు మీరు కూడా అలా రిలాక్స్ అవ్వండి. కొంచెం
రిలాక్స్ అవనే అవుదామనే అనుకుంటు మా అవునండి.
ఉమ్ ఇంకేంటండి సంగతులు. ఏమేం కొన్నారు మొన్న మీరు. పండకి మీ పాపకి ఏదన్నా తీసుకున్నారా.
మా పాపకి ఈ సారి ఎం తీసుకోలేదండి.
ఉమ్
ఆ పోయినసారి పండగకి తీసుకున్న బట్టలే ఉంటాయి యేసేసామండి.
పోనీలే అండి. పొద్దాకుల ఏం తీసుకుంటాం.
అందు కొన్ని అయ్యే సర్దుకోమని చెప్పానండి. మా మిసెస్ కి కూడా మా మిస్సెస్ కూడా అట్టాగే సర్దుకుందాంలే అందండి.
ఓ
అదండి సంగతి ఇంకా
పోనీలే అండి.
ఊ
ఏంటండీ సంగతులు ఇంకా ఏముందండి ఏం లేదు మీరే చెప్పాలండి.
ఏం చేస్తున్నారండి.
ఏం చేయట్లేదు కూర్చొని ఉన్నానండి. మా పాపకి పడుకో పెడుతున్నా
పనుకోలేదండి మీ పాప ఇంకా
మా పాప తొందరగా పడుకోదండి అసలు
ఎందుకని అండి.
మా పాపకి కొంచెం గట్టిగా మాట్లాడితే పడుకోనేదప్పుడు
హు ఆ మరి మీరు అరవబాకండి చిన్నపాప కదా నిద్రపోద్దులేండి.
ఊ సైకిల్ కావాలి అని గోల చేసిద్దండి. తర్వాత సైకిల్ ఇవ్వట్లేదు.
చిన్న పాప కదండి నిద్రపోద్దులేండి.
ఊ
ఇంకా ఏందండి సంగతులు మీరే చెప్పాలండి ఏమైనవుంటే
ఏమిటి ఏముందండి చెప్పాలండి మీరే ఏం లేదండి మాముూలుగానే కుచ్
మాముూలుగానే ఉందండి ఇంకేం లేదండి.
హూ
ఇంకా ఏందండి.
ఇంకా ఏముంద ఇంకేందండి ఏమి లేదండి ఇంకా
మీ మీ తమ్ముడు గారి అబ్బాయి ఫోన్ చేసాడండి మాట్లాడారా
లేదండి ఇంకా ఇంకా ఏమి చేయలేదండి.
ఎందుకనండి.
చెయ్యాలండి, మా తమ్ముడు మా మరద తమ్ముడు వచ్చారండి. భోజనానికి వచ్చి చేశాడు.
హు మాట్లాడారండి మీరు
మాట్లాడామండి.
ఏం చెప్పారండి మీ తమ్ముడు
ఊ ఏం చెప్పడం పో వద్దులే భోజనం చె నని చెప్తానండి
ధన్యవాదాలండి
ఆ ధన్యవాదాలండి సరే మీరు జాగ్రత్తగా ఉండండి ఎండలు బాగా ఉన్నాయి
ధన్యవాదాలు మేడం ఏమన్నా తాగుతా ఉన్నానండి మీరు కూడా
తాగుతామండి ఇప్పుడు మజ్జిగ చేసుకుని తాగుతాండడి మేము మా పాప
గండి మేడం ధన్యవాదాలు మేడం
ధన్యవాదాలండి
ధన్యవాదాలు